ఆఠ
నానేటి అనేది ఎ ఉన్నదంటడి ఎప్పటి నుంచో
ేన్ చంటే ఎక్కువే ఉంటాంది
ఇలేమ వేసినాంట ప్రజంటది తటింటది ఏ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు
అవును ఏంటీ ఇది
ఇట్లా వాళ్ళు పక్కనే ఉంట్రు
అందుకేర
మ్మ్
రెంటుకే వా
ఆ రెంటే రా వామ్మో అక్కడ సొంతం ఇల్లే కదా వాళ్ళది ఇక్కడ పొచంపల్లి దగ్గరే
ఇ అప్పుడుతే పా రాత్ర మందర పోత స్టేటస్ పెడత
స్టేటస్ పెడితే వొత్తే స్టేటస్ పెడదాం
మీ అమ్మ ఏం చేత్తాది
మొన్న రమ్య పిలిచింది ఇట్ట రమ్య అంటన్న మౌనిక
మ్మ్ ఎప్పుడు పిలిచ
పిలుచుడంటే ఎప్పటి నుంచో ఉంటాంది రావే ఇంటికాడ ఏవర్లేరు రావే పండక్కి
మ్మ్
చాక్క ఫోన్ చేసి ఏమో అదిమ్మని చెప్ప నువ్వు చెప్పలేదు చూడే అని అంటాంది నిను అంటే ఇడ ఉంటానని తెలుసు చూందా అది ఉంటద తెలిదు కాకకా
ఇగ ఏ మామగాక్కక్క నా అక్క మౌనిక అక్కనా
ఆ
అవును నువ్వు బల్ గా గంగ మడి్యా
ఆ
మ్మ్ పోయినావ
ఇయ రోడ్ దగ్గర రాంగనే ఫోన్ చేసింది ఇక వచ్చిండ్రు వచ్చి తీసుకొని పోయింది ర చెక్ చేసుకుంటా ఏరే వాళ్ళు చెప్పింది తీసుకుంటుంది హలో హలో అదికా హో
లేద్
హలో
హలో
చెప్పురా
మాట్లడలేవ్ అక్క
నేను హలో హలో అంటున్నా నువ్వేం మాట్లాడత లేవు ఓ ఎయితి మాట్లాడేది ఆ హలో
వచ్చా
చక్కయ్ ది ఉందిరా
అవునా
సిగ్నల్ లేదా
హ్మ్ లేదేమో అయితే
బాటా మొత్తం పడగొట్టినవ ఉయ్యాలో కూసోని
అర్థం ఉంది
తెల్ల
అదే
మ్మ్
డబా మీదికి వచ్చిన అందుకే వినిపిత్తలేదు
ఇవ్వాల వేసుకున్న బ్యాలెన్స్ నేను హలో
ఉన్నరక్క ఫోన్ నెంబర్ గిట్లా ఉందా అండి మాట్లాడడానికి
మ్మ్ హ్హ్ అంటంది ఎంసిఎ చేత్తందంట ఎంసిఎ బదులు సప్ డెకున్న డిగ్రీ ఉన్న వాల్యూ వేరేవాటిని తీసు తీసుకుంటే అయిపోవు గదా అని చెప్పి ఉంటారు
ఏదో అనుకుంటాము కానీ అన్నయితయా
మ్మ్ చప్పుడు చేయకుండా ఒక జాబ్ చూసుకో గంతే హలో
ఆ అక్కా
ఒక జాబ్ చూసుకో
విన్నలే
అది బెటర్
ఆమ్
స్టార్టింగ్ పదివేలయితయ్ ఇంగా నెక్స్ట్ వేరే నువ్వు అళ్లకు దిగుతనే ఏందనేది తెల్తది అపార్చునిటీస్ వస్తాయి మెయిన్ ఎక్కడ ఎట్లుండాలో అట్లనే ఉండాలి అది పక్క అర్థమైందా
ఆహ్
ఏమనీ
ఆహ్
ఎవ్వడి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడితే ఎవ్వడికెట్ట సమాదానం చెప్పాలో అట్ట చెప్పాలి మెయిన్ అట్లయితేనే సక్కగైతరు
ఆహ్ ఏం చెత్తన్నావు అనుకుంటా
కూర్చున్న ఇడనే కూర్చున్న
ఇది వేరే ఫోనా అంటే లాగౌట్ అయి మళ్ళ వేరే నెంబర్ తో లాగిన్ అవ్వొచ్చా
హా
ఆమ్
లాగౌట్ ఏం కాలే అల్లనే లాగిన్ అయిన డైరెక్ట్
డిఫరెంట్ నెంబర్స్ తో ఒక్క ఫోన్ల అవ్వోచా
ఇప్పుడు ఏమొచ్చింది
ఏమో జానకి అని వచ్చింది
వైఫై
అయితలేదా
అర్ధం ఆ ఓకే ఇది రెగ్యులర్ది
ఆ అవునా
దా ఈ ఇదే ఇదే ఇదే సరే లే ఓ హైతే
ఆహా
అది జదావా తెలుసా నీకు
ఆ తెలుసక్క అక్క స్టోరి పెడుతావు గదా పప్పుడు అదే స్టేటస్ పెడుతావు గదా అక్క చెప్పింది షాహీదాని
అవునా
అవును
వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కోచింగ్ తీసుకోబట్టి టెన్ ఇయర్స్ అయితుంది, త్రీ ఫోర్ ఇయర్స్ అయిత గ్రూప్స్ వడ్డప్పు తీసుకుంది అప్పడునుంచి ఇంటికాడ ఏడ పెళ్ళి జేత్తారని చెప్పి
ఆ
పోయింది అహా రాలే రాలే సెల క్టు వన్ను సెవెన్ సెలెక్ట్ అయింది కానీ ఇంటర్వ్యూ పోయిందంట మళ్ళీ ఏమైందో రాలే
ఓ ఇంటర్వ్యూలో కూడా పో
దా ఇంటర్వ్యూ పోతన్నావ్ ఏమైంది
పోయినాం వాళ్ళు తీసుకున్నారు కాల్ చేస్తాం ఇంటర్వ్యూ కన్నారు చేయని
ఎప్పుడు చేత్తరు
ఏమో మా ఫ్రెండ్స్ కి జేయలేదు మాకు జేయలేదు
ఎవరికొచ్చినా మంచిగుండు కానీ ప్చ్ సర్టిఫికేట్స్ అంత ఏం కాదు రిజల్ట్స్ ఏమీ ఇయలే కదా
ఏమి
ఉమ్ అయి ఇయ్యకుంటే ఏంగాదులే
మళ్ళా బ్యా ఇంటర్వ్యూ ఉంటది ఇంకో రెండు రౌండ్లు ఉంటాయి కావచ్చు బ్యా కంపెనీలా కానీ ఫోన్ చేయలేదు కదా ఎవ్వరికి
పోయ్యి వెరిఫికేషన్ చేసుకోవాల చూసుకోవాలె కావద్దన్నీ అయితే
అక్క ఏడుంటది అక్క జహీర్ అక్క
ఉమ్ డేదక్కా గాంధీ హాస్పిటల్ దగ్గర అంటే ముషిరాబాదు
అంటే హాస్టలా మ్మ్ హ్మ్
నువ్వు కూడా హాస్టలే కదా
ఆహా అటే
ఆమ్ ఆమ్ అది ముషీరాబాదే అ కాడమి షైన్ ఇండియానో ఏదో అకాడమీ అంట
అవునా అహా దిల్ సుఖ్ నగర్లై తే అన్నీ ఉంటాయిగానీ ఇదే
దిల్ శుఖ్ నగర్ యటు సైడ్ వ చ్చు అంటే ఈ ఉప్పల్లో దిగి ఇబ్రహీం పట్ నం బస్సు ఎక్కితే ఇంజాపూర్ వోయేది ఎల్ బి నగరు ఇంజాపూర్ ఈ నాగోల్మి కెల్లి అక్కడక్కన్నే అక్కడక్కన్నే ఉంటాయి ఏరియాలు మొత్తం
మ్మ్ లేదు తాండా
డ్రా
ట్వంటీ కాల్స్ కంప్లీట్ కాలేదు కదా నేను కూడా ఈ నెంబర్ ఎం కున్నదన మళ్ళీ ఎద్దేనా
వరేబలాస్ రోడ్ ఈయాల ఎన్నో తారీకు, ఇరవై నాలుగో తారీక.
హ్మ్మ్
బెటర్ లక్ టు డేస్.
ట్వంటీ కాల్సి ఎప్పుడైతాయి అక్క అసలు. చేసిన లేగేయ్యాడు
ఏమో జూడు మరి
హుమ్మ్
హా కాద్ కాదు కాదు హలో హలో హలో హలో ఆ టాపిక్ వదిలేయ్ కానీ
మ్మ్ హుమ్మ్
అలా అయిపోయింది కాని.
హుమ్
ఈసారి అక్క ఫోన్ చేసినాం నాకు ఫోన్ చేయని చెప్ప ఫోన్ తీసుక్ ఎక్కపోడేంటి కదంచింద
ఫోన్ వత్తలే అక్క ఆయన ఫోన్ తోనే చేసింది.
హ్మ్మ్ హుమ్ చెప్పురా అబ్బాయి అట్నే సిస్టమ్ కూడా నేర్చుకోపోయినవ్ హుమ్
నేర్చుకున్నా అక్క. అప్పుడు బాప్ కాలేజ్ ఉన్నప్పుడు సిస్టమ్.
ఆ ఏవి ఎటు కాకుంటాయింది ఎమ్ పోరో పిల్లలతోటి
ఇష్టమే నా అక్కనే వర్క్ నాంటన
అర్ధం కాలే రా
నువ్వు సిద్ధంగా ఉన్ననేనా అక్క
సిస్టమ్, సిస్టమ్ వర్క్ కాదు దానివల్ల చెయ్యాల్సిందే
దంటలో కూడా ఓ పిలు కొట్టితారు కాదక్కా
ఓపిలు కాదు
అహ్ పది నిమిషాలు లైని
ఆ సరే, చెయ్య ఓపెన్ చేసి ఉంచుతా.
నెంబరు